హలో
ఆ హలో
హలో
వినిపిస్తుందా?
ఆ అనిపిస్తుంది మీకు వినిపిస్తుందా?
ఆ ఓకే కనిపిస్తాను
ఓకే తిన్నారా?
ఆ తిన్నాం మీరు తిన్నారా?
తిన్నా తిన్నా ఏం చేస్తున్నారు? ఇయాల సండే కదా ఉహు
ఏం లేదు మీరు?
ఆ ఏం లేదు ఇప్పుడే తిని ఇగ వాక్ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం.
అవును అ
ఆ జనరల్గా మీరు జాబ్ చేస్తారా? హోంవర్క్ లో చేస్తారా, ఎడ్యుకేషనా?
చడ్ ఆ ఎడ్యుకేషన అది మీరు జాబా?
ఆ నేను జాబ్ తీసుకున్నాను.
ఉ
ఇంకా ఎ ఎలాంటి గ్రూప్ లో ఉన్నారు మీరు? అంటే డిగ్రీలో బిజెడ్స్ అబిన్
నేను అండి ఇది డిగ్రీ అంటే నేను ఆ నర్సింగ్ స్టూడెంట్ని
ఓ బిఎస్సి నర్సింగ్గా, ఏ న్ మ్
అవును బిఎస్స్సి
బిఎస్స్సి నర్సింగ్ ఏ ఫోన్ వాడుతున్నారు మీరు ఇప్పుడు?
ఉ
ఏ ఫోన్ వాడుతున్నారు, ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నారు?
మోటో ఈథర్టీ అన్నా.
మోటో ఈ థర్టీనా బాగున్నాయా ఫీ
అవును ఆ బావున్నాయి.
బావున్నయా కెమెరా క్లారిటీస్ బాగుంటాయా.
ఆ బావుంటాయండి.
ఓకే, ఓకేలే.
ఆ
ఇంకేంది మీరు, బట్టల్ షాపింగ్ ఏ ఏది చూస్ షాపింగ్ మాల్లో చేస్తరా, జనరల్ షాప్లో చేస్తరా.
అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్లో అయితే బార్గెనింగ్ ఏం ఉండదు కదా. ఇంతకి ఇవ్వండి అంతకి ఇవ్వండి అని. అదే ఇప్పుడు మనము బయట
ఇష్టమా మీకు.
ఆహ ఇష్టమని కాదు మనకి న నచ్చిన డ్రెస్ మనం తక్కువకి తీసుకుంటే అదొక మంచి
అంటే పెద్ద పెద్ద షాపులో కూడా బట్టలని బట్టి రేట్లు ఉంటయి కదా వాళ్ళు కూడా టూ మచ్కి ఏమి అమ్మరు కదా. క్వాలిటీ బట్టలు ఉంటయి కాబట్టి వాళ్ళు ఫిక్స్డ్ రేట్ చెప్పేస్తరు అన్నట్టు, ఇప్పుడు వేరే షాప్లో అయితే వాళ్ళు ఒక క్వాలిటీ బట్టలు తీసుకొ చ్చి దానికి ఒక పది రూపాలు ఉంటే మనకి ఇరవై రూపాలు అని ముందే చెప్తరు ఎట్లయినా మనకు పది రూపలు తగ్గిస్తరని వాళ్ళకు తెలుసు అట్లని వాళ్ళు అమ్ముతరు.
అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు స్ట్రీట్ షాపింగ్ అయినా లేకపోతే బయట చిన్న చిన్న షాపులో అయినా ఇంకా మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే అట్లని ఇగ నచ్చింది ఎక్కువ రేట్ ఉన్న సరే తక్కువకు తీసుకోవచ్చు అట్లా. క్వాలిటీ నాకు షాపింగ్ మాల్లో కొన్ని బావుంటయి అనిపిస్తది, కొన్ని బయట కూడా మంచిగా ఉన్నయి అనిపిస్తది ఇంకా.
ఓకే ఓకే.
హ్
అయితే నేను కూడా చిన్నయి శినయి షాప్ లోనే కొంటా అవే మంచిగా ఉంటయి, రీసెంట్గా మా మరదలు పెళ్లి ఉంటే ఆ ఏంది ట్రెండ్స్ ది షాపింగ్ మాల్ తెలుసు కదా మీకు దాంట్లో టూ టూ థౌసండ్ కు సంబంధించిన ఒక సెట్ కొన్నా అందరు తి
ఉ ఉహ్.
అదొకటే షర్ట్ ఉందా దానికి ఏమైనా ఐడెంటిఫై ఐడెంటిఫి కేషన్ ఉందా అది ఏ జి జిఐ ట్యాగా దానికి ఏదో ఏదో అన్నరు అయితే మళ్ళీ అలాంటి జోలికి పోతలేను.
అదే ఓ
అంటే ఇష్టం వచ్చింది అది నచ్చింది నాకు నచ్చింది కాబట్టి కొన్నా. నచ్చింది కొన్నందుకు తిట్లు కూడా పడినా. ఆ ఇంకా ఏం చేస్తున్నారు
ఇంకా మాది సిరిసిల్ల లేవే
సిరిసిల్ల ఓకే
హ
మాది మంచి తాల
అవునా మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం మేడమ్
నాగా మండీ బిర్యానీ ద్దమ్ బిర్యానీ రెండు ఇష్టం
హ్మ్ ఓకే ఎక్కువ అదే తింటా ఉంటారా
ఏ లేదు వారానికి ఒక్కసారయినా
హ వారానికి ఒకసారా
ఆ ఒక్కసారి ఆ లేకపోతే అది ఆయిల్ ఫుడ్ కదా ఫ్రైడ్ ఫుడ్ కా ఎక్కువ తినకూడదు కానీ అదే ఇష్టము వారానికి ఒకసార అయినా నాన్ వెజ్ తింటా అవి చికెన్ మటన్ గానీ స్పెషల్ ఈ బిర్యానీ లాంటివి వారానికి ఒకసారయినా తిన్నా
ఆ
హ్మ్
ఇంతలో
ఇంకా మీకేమంటే ఇష్టం ఫుడ్ లో ఏమంటే ఇష్టం వెజ్ అంటే ఇష్టమా నాన్ వెజ్ అంటే ఇష్టమా
అఫ్ కోర్స్ నాన్ వెజ్ అంటేనే ఇష్టం
అవునా
హ్మ్
ఏ
ఆ ఎక్కువ చికెన్ బిర్యానీ
ఓకే
ఇంకా బయట అని కాదు నార్మల్గా ఇంట్లా మా మమ్మీ చేసింది అయితే అట్లా బావుంటది బయట తిన లేదా ఇంట్లో అయితే ఫుల్గా తినేస్తాను
ఓకే హోం ఫుడ్ కాబట్టి
ఎక్కువ ఆయిల్ ఉండది ఏమి ఉండది అంట
ఓకే సిరిసిల్లం నుంచి మాకు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు పనిచేసి పెట్టిఅనుకుంటా అవును
మీరేం వర్క్ ఏం వర్క్ ఏం వర్క్ మీరు
నేను గవర్నమెంట్ ఆఫీస్ లో కలెక్టరేట్ లో కాంట్రాక్ట్ బేసిక్ గా జాబ్ చేస్తుంటా మహిళా శిశు సంక్షేమ శాఖలో అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో
హ్మ్
ఆ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ చేస్తా ఉంట మీకు అంగన్వాడి వాడి తెలుసా అంగన్వాడి సెంటర్ తెలుసా
ఆ తెలుసు తెలుసు
ఆ దానికి హెడ్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ లో ఒకటి పిడి ఆఫీస్ అంటారు దానికి
అవునా
డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ అంటారు ఆ ఆఫీస్ లో చేస్తాం
హహ
ఆ కాంట్రాక్టు జాబ్
ఇంకా డే మొత్తం బిజీగా ఉంటారు సండే
ఆ దే అత్తా అంటే నా నా వర్క్ నేను నా నా టాస్క్ నేన్ తొంద కంప్లెట్ జేస్కునా చేస్కుంటా పెండింగ్ వర్క్ ఏం ఉంచ్చ మితా టై లో ఇగ ఈ ఇన్ దగ్గర్ పోయి ముచ్చట్లు ఆ క్యాబిన్ లో ము చెట్లు ఇవే ఉంటై
ఉ ఉహు
ఆ లాంతే అంటే పెద్ద ఆఫీసు ఉంటదీ సేమ్ ఐ టీ టైప్ లో ఉంటది మా ఆఫీసు ఆ ప్రతి ఇద్ ఇద్దరుం అం ఎంప్లాయస్కి ఒక క్యాబిన్ ఉంటది నా వర్కు పొంగనే టూ అవర్స్ లో కంప్లెట్ జేస్కుంటా మళ్ళీ ఇన్కి డిస్టర్బ్ చేయడం ఆయినకి డిస్టర్బ్ చేయడం చాయ్ కి పోవడం అట్లా ఉంటది మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉన్నాము అట్లా క్యా క్యాంటీన్కి ఎళ్తూ ఉంటం చాయ్కి వాల్ నా మీదనే ఎడ్ తరు ఓ నీ పని కంప్లెట్ అయితే మాకు డిస్టర్బ్ చేస్తుంటవ్ అని
ఉహు
ఆహ
ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ జేసేస్కొని ఉంటారన్నమాట ఇంకా
అవునవును
ఇగ మనక్ మనకూ అంటే
హు
పెద్దలు ఇప్పుడు హైయర్ ఆఫీసర్సు చెప్పకుండా ఆ మాట పడకు కుండా ఉండాలంటే ఫస్ట్ ఒక వర్క్ కంప్లీట్ జేస్కోవాలి గదా
ఉ అవు
ఆ
ట్లని
ఉ
తిట్లు పడ్తా వారానికి ఒకసారి అయినా తిట్లు పడ్తా కానీ ఇగ వేరే వాళ అలా సీరియస్ కాదు అన్నట్టు సీరియస్ నెస్ ఉండదు తిట్లలో
ఓకే
ఆ
ఊరికే అట్లా అంటరు అన్నమాట
ఆ అంటారు
ఉన్నాయ్
ఇంకా జేస్సున్నారు
హ
సిరిసిల్లలో ఏదో చెరువు ఉంది గదా ఏం చెరువు అంటారు దానికి
ఆ కొత్త చెరువు
కొత్త చెరువు కదా
హ్
ఓకే బాగుంటందా చెరు
ఆ బాగుంటది నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు కానీ అహ లేదు వెళ్ళలేదు
మీరూ ఎల్లలేదా
ఉహ్
ఆ టె టె
అందరూ ఇప్పుడు వర్షాలు అట్లట్లా పడ్డప్పుడు వెళ్ళి చూస్తా ఉంటారు. అన్నమాట
అవునా ఫుల్ నిండిపోతదా
ఆ నిండిపోవడం అంటే ఇంకా వర్షాలు ఇంకా దాన్ని బట్టి ఎక్కువ వర్షం వచ్చ వస్తే నిండుకుంది. లేకపోతే ఇంకా కొన్ని వాటర్ వచ్చి అట్లా ఉండిపోతది.
ఓకే మీరు ఇప్పుడు చదువుతున్నది బిఎస్సి నర్సింగ ఏ ఎన్ ఎమ్ బిఎస్సీ నర్సింగ
హ్
గవర్నమెంట్ కాలేజ్ కదా
ఆహా కాదు నేను ప్రైవేట్
ప్రైవేట హ్ అస్తే మా దగ్గర కూడా ఇక్కడ మంచిరాలలో బి ఎస్సి నర్సింగ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది మంచిగా
అవునా అందులో మనకి ర్యాంక్ వోచ్చి
లేరు ప్రొఫెసర్స్ లేరు. ఎవరైతే వాళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారో ఎవరైనా పీజీ చేసి ఉంటే వాళ్ళతోనే ట్యూటర్ గా ట్విట్టర్ గా పనిచేపిస్తున్నారు.
హ్
వాళ్ళకే రాదంటే వాళ్ళతోనే చేపిస్తున్నారు.
అట్లయితే కష్టము ఆవుతుంది అడ్రెస్స్
కష్టం పాపము వాళ్ళకి ఏ మళ్ళీ
హ్ ఎగ్జామ్స్ కి మనకి ఏం తెలియకుండానైతే రాయదు రాయం కాదా కష్టం దాన్ లేనే పేట్
ఇది ఎం తీన్నారు మరీ
చికెన మీరూ
చికెనా నేన్ కూడా చికెనే
హ్
ఆ వర్షం వస్తున్నాయా మీ సైడ్
ఆ అప్పుడప్పుడు ఇంకా లైట్గా వస్తా ఉంటాయి. హ్
రేపు కాలేజా
ఏ
టే
ఉ
ప్రతి రోజు వెళ్తరా కాలేజ్ కి
మ్మ్మ్మ్ ప్రతిరోజు
సండే కూడానా
సండే కాదు
ఆ
మనకి ఇప్పుడు మండే టు సాటర్డే
ఓకే మండే టు సాటర్డే
ఆ
బాగా చెప్తరా మరి లెక్చరర్స్
చెప్తరు బ చెప్తరు
మీకు ప్రాక్టికల్ ఉంటద న్నట్టుకుంటా అ ఏంటి సిక్స్ మంతా త్రీ మంత్స్ ఏమో హాస్పిటల్ లో
మ్మ్ మాకు ఇంటర్న్షిప్ ఉంటది
ఆ
సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్
ఓకే
ఉహు